హలో
అంటే తొందరనే కట్ అయిందని వాయిస్ స్ట్రక్ అయిందని అందుకే కాల్ చేస్తానండి.
అవునా టైం అయిందని చూసినా చూసినా చాలు ఎక్కువసేపు అయితే డిస్కనెక్ట్ అయ్యి కాల్ తీసుకోవట్లేదు. అసలు అందుకే ఒక ఫై సెకన్సు తక్కువనా మంచిది కాని
ఎన్నయిపోయినాయండి మీకు కాల్సు కాల్స్ ఎన్ని అయిపోయినాయి.
రెండు రెండు అది కూడా మీ తోటే అండి. ఇది మూడోది ఆ ఇంక పొద్దున్న నుండి నేను చూదును కదా అయిపోగాను అయనా సాయంత్రం వచ్చింది మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. చూసిన
ఆ
చేదాంలే అనుకున్న
అవునా
చేద్దామనుకున్నా చేయలేదు.
చేపండండి ఒకసారి మీ మావయ్యకు చెప్పండి అండి ఇట్లా కాల్సు టూ డేస్ లో బ్యాలెన్స్ అయిపోతాయి. మళ్ళా నాకు బ్యాలెన్స్ లేవుండి. అందుకే చెప్పాలి చెప్పండి.
నా ఫోన్ కూడా రీఛార్జ్ లేదండి. రేపు అయిపోతుంది కావచ్చు నిజంగా రేపు మాట్లాడపోతే ఎట్లాంటది.
చెప్పండి ఇగ రేపే ఇవ్వాలనే నైట్ ప్లాన్ గడుపుతేది అని అని చూపిస్తుందండి. రేపు అయిపోయేది తెల్వది. ఏలూండి పోయ తెలియదుండి ఫోన్ చేసి చెప్పండి ఇట్లా ఫోన్ చేసి చెప్పి ఆమెకు లాగిన్ ఇవ్వడా అని చెప్పమని చెప్పండి బ్యాలెన్స్ వేయకపోతే అని చెప్పండి గానీ, లైని మాట చె ఆ
తారండి
ఇన్ డైరెక్ట్ గాని ఏం లేదండి లాగిన్ అనేది ఎవరికో చెప్తాన అన్నాడేమో చెప్పమనండి ఇప్పుడే నాకు మళ్ళా రేపు డేలా మాట్లాడుకోడానికి టైం వాళ్ళు కొంచెం బ్యాలన్స్ ఉన్నపు ఇప్పుడే వాడుకోవాలి కదా అండి మళ్ళ బ్యాలెన్స్ అయిపోయినంక
ఆ ర
రాదు కదా అండి అంటాన
ఆ నేను కూడా రేపు రేపు పదిహేడో పద్దెమిది రేపు అయిపోయింది అన్ని మెసేజ్
ఆ మీకు సమ్మర్ లో కూలర్ పెట్టుకున్నారా అండి ఫ్యాన్ వేసుకున్నారా హలో హాలో హాలో హాలో హాలో హాలో